ఏం చేస్తన్నావ్ బంగారం
ఏం చేయలేదు
ఏం బంగారు ఎందుకు ఏం చేయగుండ గు
ఏంది బంగారం అని పిలుస్తున్నవే నువ్వు కొత్తగా
ఇంకా ఏం వదిన అని పిలిచలా
వదిననా వద్దులే నాకి ఎవరు అన్నా వదిన్తేతే
అయ్యె ఎవరు లేరు గాబట్టి నువ్ నా స్నాప్ ఎందుకు జూడలేదు ఎందుకు జూడట్లేదు
నేను అసలు ఎవరివి ఓపెన్ చేయట్లే అసలు త్రీ వీక్స్ నుంచి నిన్నేమో ఓ పెన్ జేసి చూసా ఏమో నాకి బుద్ధి పుట్టట్లె అది చూసెకి
అవునా
ఇసారి చూస్తాలే
ఈసారి గాదు చూడు ఏం బే ట్లె ఊరికే స్నాప్ లే పెట్టా
స్నాప్ పెట్టనిదానికి మరెందుకే ఇప్పుడే చూడాలా
స్నాప్
ఆ
ఊరికే చూడొచ్చు గదా
ఆ ఊరికే చూస్తాలే
నేను పెట్టినట్టి ఒక్కటి గూడా జూడట్లేదు నువ్వు అప్పుడెప్పు
ఏ చూ అప్పుడప్పుడు అదే అప్పుడప్పుడే చూస్తా ఉన్నా
ఆ ఎవరికి బెట్టినట్టె పెడతాం గదా చూడొచ్చు
నిజమా ఇప్పుడే ఓపెన్ చేసి చూస్
ఏం వద్దులే ఎందుకు ఇప్పుడు పోయి బట్టలు వాష్ చేయాల నువ్వు
అవును టూ పేర్స్ ఉన్నయ్ యూనిఫాము సివిలు
ఆ
ఊహ్
ఎగ్జామ్ గదా, రేపా? ఎగ్జామ్ గద రేపా? బిబిబీకే చదువుకున్నావా?
ఏం ఎగ్జ్ ఏం ఎగ్జామ్
బీబీ బీకే
ఆ బీబీ బీకేనా నువ్ జదువుకో ఐతే
లేదమ్మా ఫస్ట్ బెంచల్ మీరే కద చదువుకుంటరా?
రా ఆ ఆ
అయితే
ఊ
చేత్త ఉండు అయితే
ఫస్ట్ బెంచీలు మీరే గదమ్మా చదువుకుంటారూ?
నేన్ గాదు కావ్య కావ్య ఆ
సపోట
చప్పాలి.
శనం
ఆ తిన్నా ఇప్పుడు చికెన్ పెడతా
అవును, ఇప్పుడు చికిన్ పెడతరోచ్.
ఆ
మీ ఆకలేస్తుంది గనీ అప్పులున్నాయా?
లేవు నువ్వే ఇంటికానుంచి ఒచ్
ఒ అక్కా నేను ఏం తేలె. గొడవేసుకుని ఒచ్చేసరికి ఏం తేల. నుమన్
ఆ ఆ
ఏది ఈమే
ఎవరు బండ్లో ఒచ్చిన్నావ్? ఆ
ఏందీ?
నువ్ గాదులే చెప్పు చెప్పు ఏం సంగతి ఈ రోజు మెస్లో చికెనూ స్మెల్ బాఉంటది. కనీ వరస్ట్గుంటోంది తినేకి ఇంకేంటి మరీ, అక్క! అక్కా! ఇది నువ్ బట్టుకో.
ఎవరు ఫోన్ ఎత్తిందీ సాయి యా?
ఆ మా తాత.
ఆ ఇప్పుడు ఓస్తయి లే ఫేమస్ అయ్.
ఇత్తడి సెంబ్ ఆ? చెప్పే.
నువ్వు ఏం, నువ్ నాతో మాట్లాడుతున్నవ? ప్రక్కవాళ్ళతో మాట్లాడు
నేన్ నీతోనే మాట్లాడుతున్న క్యూటి
ఆ అది అర్ధం గాల.
క్యూటీ నీతోనే మాట్లాడుతున్నా.
సరే నాటీ.
నాటి నా! నేనెం నాటి ఏంగాదు.
ఆ
ఆ
నె పర్వీన్ నేమ్ పాటీ ఇద మీకు
హలీమ్ అంటే ఇష్టమ నీకు
ఆ
ఏమి లేం మటన్ చికెన్ అది
షాపింగ్ చేస మళ్ళా నాకు చికెన్ మటన్ తినను నేను
పేలు మేము యూజ చేయట్లేదు హలీ మన్నా వేరే వాళ్ళు మాట్లాడవల్ వెల్
ఆ
అ
చేప్పాలిగా ఇంకా
ఏం లేద
ఏం లేదా ఇడ రెండు దయాలు బయట కూర్చొని ఏందో ఊ ఉపస్ పంద అమ్మా భూతమాతునుదగర కూడా రాన్ నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ యుట్యూబ్ బరు ఫీల్ అయిపోంద అంత మూసుకోఅందానికి
అయ్యో
ఆ ఫోన్ చేలా
యుబ్లేమ్ పెట్ట
హాస్పిటల్కి ప్రాజెక్ట్ ఉంది వాళ్ళకి ఆ చెప్పాలి ఏన్నో దిగిలేసిపోయింది ఒక పాపకి అవును ఏం పోస్ చేయట్లే ఎందుకు
ఇంక ఏందో మన వచ్చింద పెట్టదు కదా ఏమే
కనిపిస్తాయి కద దాంట్లో బ పెట్టెకి
నేను కనిపిస్తన్నా కదా నేనే ఏం చేస్తున్నాను
నువ్వేం చేసినవు్ ఏమో మనసంతా చీకటిలో నా ఏం తెచ్చావు ఇంటికాడ నుంచే నన్న మర్చపోయి నావలి సర్లే నన్ను మర్చిపోయినవలే నాకు తెలుసులే ఆపు ఆ నాంగ్ తెలుసులే ఆపు
సరే అట్టే ఉండాలి మీకు
నే అసలు కనిపింము ఎంతసేపు వాళ్ళు
నేను అస ఇంటికి అంటే ఇడుంటేనే కదా నేను కనిపరాడానికి
అసలు నేను ఎవరితో ఉంటాను చెప్పు చెప్పు నువ్వే ఆ నాకే మందర కంపితార మంత అ ఎవరు పాటు వాళ బీజు ఉంటారు అటి మాట్లాడనా
హలో నేనే ఉఊర్తా అందల ఇల్లే నమ్మ
ముయి మగ తెల్సులే
కాని
ఆ
హ
అక్క పో అక్క ఆ పిల్ల ఆడుకునేకి పోతాను పిలుస్తుంది పో గడతే నబడే ఆ
ఇంట్లో గొడవలు ఎక్కువైపోయాయి అందుకని ఎవరితో మాట్లాడాలి
ఏం గోడవల్రా
ఏం లేదు రా ఊరికే
ఏం కావాలి సర్దుకుంటే వెళ్ళన్నీ అయిపోత
చప్పాలి
ఏ
ఏమో ముందులాగా లేక ఉంటే నాదుకు
అబ్బా అంతేం లేదమ్మా ఉ
ఆ
అప్పుడుంది ఇప్పుడుందే
ఉ అవున్లే నాకు తెలుసులే నాకు తెలుసులే నేను చూస్తా
హలో ఇప్పుడు కూడా నా రూమ్ నుంచి నేను అక్కడే బాట్లే వదలట్లే ఉండండి ఉండండి మీ పైకి పైకి వస్తా ఉండండి ఉండండి
రన్ రన్ రన్ రన్ పొరలో ఇంటికి ఇప్పుడు వచ్చి ఏం చేయ ఆ ఆ
నీట్ నీట్గా చేస్తే వస్త నీటిగా చేస్తేవాస్తాము
ఆ ఆ
మారు మెనిది చేస్త అన్నారటగా
ఉ
అ బే ఉండా అమ్మతో మాట్లాడు ఏం మాట్లాడాలి ఎవరు ఫ్రెండ్ నువ్వు
ఎవరో కాల్ చేస్తా ఉన్నారు కొంజీ మీరెవరు వస్తారు ఊరు ఊరు మాట్లాడస్తా ఉన్నారు మీరెవరండి మీ ఆ పాపకి కోల్డ్ కాఫ్ ఉంది అసలు మాట్లాడకూడుతుంది ఎందుకు మాట్లాడుతుంది నాకు తెలుసులే ఆ అగో నువ్ ఇటు పంపియకు అటు పో అటుబో మర్యాదగా మీక్ కాల్ వస్తుంది మీ
టైమ్ ఎంతయింది హలో
ఆ చెప్పు
అబ్బా
నీకు కలర్స్ ఏమని కావాలా
ఆ
టాబ్లెట్స్ ఏమన్నా కావాలా
టాబ్లెట్స్ ఆ
ఎస్
మే అవును మే
అవును మేనా హూ ఇస్ మే రే హూ మే మే ఇంకా కాస్ క్యామి ఇంకా రాలేదు అన్న వదిన తీసుకొని నదమన వెళ్దాంలే మంచి చేద్దా అనుకని పోయినా ఉ ఇంతే మధ్య ఆ అడుగుతానే అన్నారు సరే షాపింగ్ పోదామనేసి షాపింగ్ కి నంత దే పల్లు ఉడ్గట్ అష్ట పదిహేను అవునా ఎక్కడున్నవు రూమ్లో లేవే ఏ ఎక్కడ పోతివి గా వచ్చి వెళ్లి పోతివ వస్తున్నాను ఊ ఆ అంట ఆ ఊ ఏంది అట్ట మాట్టాడుతున్నావ్ ఊ ఆ అని అట్టంతా మాట్లాడకూడదు
చెప్పు
చెప్పాలి నువ్వు ఏంది అట్లాయిపోతే ఎట్ల చిన్నోళ్ళే పెద్దోళ్ళే కోల్డ్ కాప్ వస్తే వాయిస్ ఎదో చేంజ్ అయిపొయింది
అమ్మా మరి ఏయిపోనా
ఆ చూళ్లగా పొత్తున్నాను టాబ్లెట్ అడుగుతాలే ఎవరినొ ఒకరిని ఈ రోజు ఆ మనం పండగంటే అమ్మ కొనిబెట్టేంటది హాలిడే ఉంటా రోజు వెళ్తా ఈ సారి వెళ్తాను మళ్ళీ ఏముంది ఏం లేదు
ఏమ్ లేదు
కొద్దిగా నీ పక్కన ఉండే అమ్మిని బాగా చూసుకో కోల్డ్ కాఫీ వచ్చింది
అమ్మమీకేమి కోల్డ్ కాఫ్ ఏం లేయదులే
ఆ మరేందుకు తగ్గుతా ఉంది కావ్య ఉ ఆ అంత వద్దు నా మీద ప్రేమ కాదు అన్న మీద ప్రేమ ఎక్కువయ్యిపోయింది యాహ్ ఆహ్ ఆహ్ ఆహ్ హ అయ్యో ఇంకా మాఫ్ ఫ్రెండ్ కి ఆ పాపకు అసలు రాలేదంట బాధపడతా ఉంది అసలు
ఏంది య
కా యాప్ ఇది ఆ ప్రాజెక్ట్ రాలేదంటా
మాకు రాలేదే
ఆ అందుకే నేను కూడా సాడ్ ఐయామ్ ఫీలింగ్ వెరీ సాడ్ ఐయామ్ అల్సొ ఫీలింగ్ సాడ్ గోల్ పెట్టుకుని కేక్ కోసుకో ఆ ఒక్కటే ఆ సరే అయితే బాయ్ చేస్తా ఏ అయిపోయింది టెన్ కే ఏం ఫోటో చూడు కావాలంటే టెన్ థర్టీ వన్ అయిపోయింది టెన్ కే చూడు ఆ సరే ఆ అయిపోయింది చేస్తా ఉండి అయిపొయింది